హలో
హలో
హలో ఎక్కడ ఎక్కడున్నావ్
ఇంట్లో ఉన్నారా నువ్వెక్కడున్నావు
నేను ఊర్లో ఉన్నాను
ఉమ్ ఏం చేస్తున్నావ్
తను నువ్వు ఏం తిన్నావ్
నేను తినలే ఇంకా తినాలి చికెన్ తెచ్చుకున్నా చేసుకోవాలి
అవునా చికెనా మంచిదే
అవును
అవును ఎలా చేస్తావు చికెన్ బా చేస్తావ హూ
బానే బానే చేస్తా ఒక్క మంచిగా మంచిగానే చేస్తాలే
ఎట్లా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది చెప్పు కొద్దిగా
ఎమ్ లే ఫస్ట్ ఇది మంచిగా కడుక్కోవాలి వాటర్తో క్లీన్ చేసుకోవాలి తర్వాత తర్వాత రే పెనం మీద ఆయిల్ పోయాలి నీట్గా అంటే మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ ని తరవాత మంచిగా మంచిగా కారం ముప్పు మసాలా అన్ని గట్టిగా పట్టించాలి దానికి తర్వాత తర్వాత మంచిగా గ్యాస్ మీద వెయిట్ చేయాలి ఆయిల్ ని తర్వాత అంటే దానికి సరిపడా పరికరాలు వేసుకోవాలి దాంట్లాగీ నూనె కరివేపాకు మసాలా మసాలాగా జవే అవన్నీ వేసుకోవాలి తర్వాత బాయిల్ చేసిన అవి కట్ చేసుకున్న ము వేసుకోవాలి చికెన్
అవును ఇప్పుడు చికెన్ ఫ్రెష్గా ఉందా లేదా అనేది ఇలా తెలుసుకుంటాం మరి ఆ
చూస్తా మంచిగా మంచిగా ఉంటుంది కదా స్టార్టింగ్ లోనే చూస్తాం కదా మంచిగా ఉంటుందో లేదో
అవున అంటే స్మెల్ నేనైతే స్మెల్ చూసి చెప్తా నువ్వు కూడా అలా నేనా
నేను కూడా అంతేలే కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కడిగి చూస్తాం మళ్ళీ కడుగుతా ఫ్రెష్ నీళ్ళతో నీళ్ళతో కడిగి చూస్తా
ఆహా
తర్వాత చూసి మంచిగా ఉందో లేదో చూసి అప్పుడు చెప్తా
ఎంత ఉంది మీ సైడ్ ఇప్పుడు చికెన్ ప్రైస్
అది త్రీ టూ ఫిఫ్టీ ఏం ఉంది మా సైడు మీ సైడు
ఉ మా సైడ్ కూడా సిమిలర్
అవును నువ్వు మంచిగా వంట చేస్తావా
హు ఇంకా ఏదో కొద్దిగా చేస్తా ఇంట్లో ఎవరు లేకున్నప్పుడు
తే నువ్వు నువ్వు కూడా కు కుకింగ్ బాగా చేస్తావ్ అన్నమాట
ఏదో నువ్వు కూడా అంతే కదా నువ్వు కూడా చిన్నప్పుటి నుంచి ఇంకా తక్కువ మీ ఇం ఏది నువ్వు కూడా ఇంకా ఎక్కువ చేస్తుంటే
అవునవును నేను ఇంట్లో ఇంట్లో చాయి ఫోర్ ఫోర్ మెంబర్సే కదా తక్కువ ఇంట్లో ఉండేవి కానీ మే బాగా చేసుకో తింట నిన్ననే చికెన్ తెచ్చిండు మా నాన్న భలే ఉంది తెలుసా ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చినారు
మా బాప్
భలే ఉంది తెలుసా దాంట్లో ఏం రెమెడీస్ వేస్తారో తెలీయదుగాని మంచిగా చేస్తారు అబ్బా
అంటే హోటల్లో చాలా బాగా చేస్తారు
అవునవును ఎలా చేస్తారు అర్థం కాదు మంచి చేస్తారు ఏం అంటే మంచి టేస్టింగ్ సాల్ట్ వేస్తారు అండి
ఆ హు ఆ మసాలా ఏమేమి తెలియదు కాని చాలా బాగుంటుం బిర్యానీ మండి
హు చికెన్ సిక్స్టీ ఫైవ్
లేదు తిన్నావా ఎప్పుడు అన్న మండి
తిన్నా చాలా సార్లు తిన్నా
ఆహా
నువ్వు తిన్న తిన్నావా నువ్వు
నేను తిన్నా
నేను తిన్న మంచిగా ఉంటుంది రెస్టారెంట్ లోకి వెళ్తే
ఆ చాలా బాగుంటుంది మండి అంటే రెండు లెగ్ పీసులు ఫ్రై చేసిఇస్తాడు
మైనీస్ బాగుంటుంది
ఉహు
వెళ్దామా ఒక్కసారి అయినా రెస్టారెంట్ కి మన ఇద్దరం కలిసి చాలా రోజులు అయింది కదా వెళ్ళాక
అవును ఒకసారి వెళ్దాం మరి
వెళ్దామా దగ్గరలో సిటీలో ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్ ఉంది వెళ్దామా ఒకసారి
ఆహా మి ఫ్రెడ్ రెస్టారెంట్ ఉందా అయితే
ఉంది ఉంది మా ఫ్రెండ్ ఉంది
ఓకే బాగుంటుందా
ఆ బాగుంటుంది
ఉహు
అందుకే మనిద్దరం కలిసి వెళ్ళి తిందామని
హు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏది స్పెషల్ ఏంటి అక్కడ
అక్కడ గ్రిల్ చికెన్ బాగుంటుంది
ఉహు బాగుంటుందా గ్రిల్ చికెన్
సూపర్ ఉంటుంది మంచిగా చేస్తాడు మా ఫ్రెండ్ మా ఫ్రెండే షెఫ్
ఉహు
చెఫ్ మా ఫ్రెండే అందుకనే బాగా చేస్తాడు మొ నేను నేను పోతే ఇంకా మంచిగా చేస్తాడు
వావ్ మేలే
అందుకే వెళ్దాం అంటున్నా
హు వెళ్దాం మరి ఒకసారి కంపల్ సరి
అలానే ఏం కాదు దాంట్లో కూడా మంచి మండి బాగుంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటుంది అలానే ఎం కట్ సైడ్
మ్ హు
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అలానే ఇంకా చాలా ఉన్నాయి్ సూప్ ఉంటుంది హైలైట్ ఉం ఉంటుంది
సోపు
సూప్ సూప్
ఆహా అవుంలే
చికెన్ సూప్ బాగుంటుంది
ఈ మటన్ మండి చికెన్ మండి తీసుకున్నప్పుడు కూడా వాడు మటన్ సూప్ పెట్టిస్తాడు అనుకుంటా
అవున్ అవునవును బాగుంటుంది ఏ ఆ మన్నిలో ఎక్స్ప్రెసిలి ఓటి ఓటిస్తాడు
ఏంది
అంటే సూప్ లాగానే ఇస్తాడు వేడి చేసిస్తాడు దాంట్లోకి బోన్స్ ఉంటాయి కదా బాడీది మటన్ బోన్స్
ఎస్ ఎస్
మ్ దాంట్లకెసేసి మంచిగా బాయిల్ అంటే ఉడకబెట్ ట్టేసి మంచిగా నీట్గా దాంట్ల సూప్ లాగేస్తాడు
మ్ హు
అప్పుడు భలే ఉంటుంది
అవునా
మ్
అలా అయితే మంచి నీకంత బాగా బానే తెలుసు నీకు మండి
అవునవును ఏదో ఏదో కొంచెం తెలుసు నాకు మా ఫ్రెండ్ వల్ల నా
రెస్టారెంట్ వల్లనా మీ ఫ్రెండ్స్
మ్ అవునవును మా రెస్టారెంట్ మా ఫ్రెండ్ వాళ్ళదే కదా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా తిండానికి తినడానికి వెళ్తూ ఉంటాంట
ఎక్కడ ఉండది అది మన టౌన్ లోనేన
టౌన్లోనే
మ్ హు మెయిన్ రోడ్కినా
ఆ రోడ్డుకే ఉంటుంది బాగా బిజినెస్ బాగా జరుగుతుంది వాడుకు
మ్ హు
మ
ఎంత జరుగ్ ఎంత జరుగోచ్చు డైలీ
అంటే ఎలా
అంటే ఎంత డైలీ ఎంత వ్యాపారం అవుతుందని
దన్ దంట్లోన్న ఒక ఫైవ్ త్రీ ఆర్ ఫోర్ థౌజండ్ మిగిలివచ్చ మన ఖర్చులు వెళ్ళి మ్
అయినా బెటరే లే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా అంత రావు
అదే కదా ఒక అదే ప్లాన్ చేసుకోవాల అంటే మనం కూడా అలా ఉంటే బిజినెస్ వారికి గా ఏమన పెట్టుకొని పోవ్
ఆ బిజినెసే బెస్ట్ ఇప్పుట్లో
అందే కథా
నాకేమన్నా బిజినెస్ ప్లాన్ ఉందా నీకు
ఇప్పట్లో అయితే ఏమి లేదు చూద్దాం నెక్స్ట్ ఇయర్ అలా ఉంటే ముందు చూద్దాం చుద్దాం అనుకుంటున్నా అయినా మా ఫ్రెండ్ బాబడ్డాడబ్బా మంచిగా అంటే రెస్టారెంట్ మంచి క్లీన్ గా సుప్పర్ లగ్జ లగ్జరీగా పెట్టినా బాగా పెట్టినారు
ఉహు
కస్టమర్స్ కూడా బాగానే వస్తారు వాడికి
ఉహు
నేను చాయినావ్ అంటే నన్ను అడిగినాడు చాయినవ్వు అంటే నాద నాతో పాటు నువ్వు నేను ఒనిస్తా అన్న
పార్ట్నర్షిప్ కింద
ఉ
ఉహు
కానీ నేనే వద్దనుకుని ఊరికే ఉన్నా
లేదు బాగుంటుంది పార్ట్నర్షిప్ కింద కూడా జాయిన్ అవ్వు బాగుంటుంది ఎందుకంటే నీకు రిస్కూ తక్కువ అంబై మినిమం బడ్జెట్ లోనే మంచీ పార్ట్నర్షిప్ వస్తుంది మంచి ప్రాఫిట్ దొరుకుతుంది నీకు
ఊ అదే
చూడు మరి
చూస్తా అదే చూసి ఎక్కుత నేనే మా ఫ్రెండ్ రమ్మంటున్నాడు రా నాతో పాటు ఉండు అంటున్నాడు పోదామని నేను
నీకేది ఫేవరెట్
ఏంటి
డిష్ ఏదన్నా
డిష్ డిష్ డిష్షునా
అదే ఫేవరెట్
స్టార్టర్సా
ఉ స్టార్టర్సు
ఉం అదేలే స్టార్టర్స్ అంటే నాకు చిల్లీ చికెన్ బాగా ఇష్టం నీకు
నాకు మండీ బాగ ఇష్టం
మండి నా మండికి బాగానే ఉంటుందిలే త్రీ ఆర్ ఫొమ్ము ఫోర్ మెంబర్స్ బా కూర్చొని దినొచ్చు
ఊం అదే
దా స్టార్టర్స్ అయితే బాగుంటది ట్రాకింగ్ చికెన్ బాగుంటది
ఉహు
ఫ్రెంచ్ వెళ్ళి ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి అన్ని తినాలంటే మనీ ఉండాలి గదా
హుమ్ అవునవును మనీ చాల్ ఖర్చు అవుతుంది
అంత కష్టం గాని మన్ కొన్ని నచ్చి నాకు నచ్చినది చిల్లీ చికెన్ బా నచ్చింది
ఉహు
కొంచెం బాగుంటుంది చిల్లీ చికెన్ గ్రిల్ చికెన్ గానీ ఉంటె
ప్రిపేర్ జేయగలవ నువ్ వాటిని
ఉ
వాటిని చేయగలవ అంటి
ట్రై చేస్తే అంత బాగ మంచిగా రాదు మళ్ళీ మనకు
ఉహు
ట్రై చేస్తా బానే చేస్తా అనుకో కానీ అంతగ రాదు ఏదో లైట్ గ చేయగలను
ఉహు
నువ్వ ఎప్పుడ ఇలా ట్రై జేలే అల్ల
లేదు నేనంతా పెద్దగ ట్రై చేయలే
అవునా
మనం కలిసినప్పుడు చేద్దాం లే ఈసారి
ఆ సరే
సరే మరి ఉండనా
ఆ ఓకేర
ఓకే బాయ్
బాయ్